ఏమైంది
నేనే నేనే అలాగేని అదే కట్టాయింది
అంటే నేను చో దగ్గర పెట్టుకుంటే బ్యాక్ పోయిందేమో
ఆ్యాగు ఇన్న కట్ అయితలేది అదా
అయితే లేదా
నాది కట్ కాలేగా మరి
అదే అక్కడ నేను ఒకసారి బ్యాక్ అంటే ఆ కాల్ ఇస్ ఎండెడ్ ఇఫ్ యు గో బ్యాక్ అనుకుంటూ వచ్చింది మెసేజ్ నాకు
ఓకే అయితే నీ ఫోన్ ల ప్రాబ్లం ఏమది
చెవు దగ్గర పెట్టుకునేందుకు మరి కట్ అయింది ఏమో
కావచ్చు మరి
ఉమ్
లేపోతే ఏదన్న నొక్కినాటుంది చెవుది
నే అదే చెప్తున్నా ఆాా
రేపు శ్రీరామనవమి
అవునా
ప్లాన్స్ ఏంటి మరి
మా ఫ్రెండ్ బయటికి పోదామని అడుగుతుంది
అవును రేపు రా మరి బయటికి
రాషెటి ఉన్నాయి గదరా
ఎహే ఎంగాదు తి
ఇత్తే రాసుకుంటవా మరి
ఏమేముంది పే సబ్జెక్ట్ నేమ్ సిప్పప్
అయిపోయింది ఆల్మోస్ట్ మోజీ బిసి ఉండె సి జి సి అని చెప్తున్న అట్లాంటున మరి మరి ఇగో కరెక్షన్ అని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నావు కదా
ఏ గా పైతాను ఒకటె పైతాను అయిపోయింది కదా పైతాను
అయిపోయింద
ఆ పైథాన్ ఉన్ను విడోకటి
వద్దులే తర్వాతకి ఇత్త ఎందుకంటే మళ్ళ నాకు అసైన్మెంట్లు కూడా ఇట్లా రాసేటీయి ఉన్నాయి
సరే రేప్ అయితే రా మరి బైటికి
వద్దు
అయ్యా ఎందుకట్లా చేతన్నావ్
అయ్యా ఎందుకు అట్లా చేత్తన్నావ్ అంటే అంతే అది ఇగ
సరే నువ్ ఇప్ ఇప్పుడు రాకు నేను నేను ఎప్పుడు రావద్ద్దో నేను అప్పుడు నేను చూసుకుంట తీ
కొడతా నన్ను ఒకసారి ట్రూకాలర్ల జూడు ఏమన్నా వస్తుందో నేను వేరే కాల్ అని
గిల్ల మాట్లాడితే రాదే ట్రూకాలర్ల
చూడు మమ్మ
రాదురా గీదినికి దానికి లింక్ ఉండదురా
పోను కదా
అ ఫోన్ రింగ్ అయితది ఫోన్ రింగ్ అయితది నీకు
ఫోన్ రింగ్ అయితడి వాట్సాప్ కాల్ కూడా రింగ్ అయితది కానీ చూపిస్త వస్తది
రా ఇది వాట్సాప్ కాల్ కాదు కదా
నార్మల్ కాలే రానప్పుడు ఇది ఎందుకు వస్తది వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఇదికూడా డ వస్తది కదా మ్యూట్ లో పెట్టి చూడు కదా
రాదు రా ఎందుకు ఓరుతన్నవ్ రా ఇ రాదన్నప్పుడు రాదు
మరి అట్లా చెప్పొచ్చు కదా చూసినా అని
చ ఇప్పుడు చూడలే నేను అప్పుడే చూసిన నాకు ఫోన్ చెత్త టె ఫోన్ రెండు ఫోన్లు అత్తన్నాయి బిజి అని ఏడ అత్తది నీకు రాదు
ఉమ్
దానికి దీనికి లింక్ ఉండదు
ఉమ్
తల నోత్తదా
ఊహు
అది సపరేట్ ఆప్ ఇది
అవును
ఏం చేస్తున్నావ్ ఇంకా
మేము ఇద ఇప్పుడే ఇద లైట్స్ ఆఫ్ చేసి అట్లా పడుకున్నాం ఇగ ఇగ రేపు రేస్టుగాదన తమర రేప్ హాలిడే
అేప్పు రావాయితే బైటికి నువ్వు
అపో మా
హూ
కష్టం ఆ వద్దులే ఇక్కడగాని ఉ ఏం కర్రీ
కర్రీ కర్రీ మటన్
మటన్ ఆ
మటన్ ఉన్న చికెన్ పకోడి
మాకు లేదా మటన్ చికెన్ పకోడి
ఆర్డర్ చేసుకో వస్తాయి
ఆర్డర్ తీసుకుంటూ ఒత్తయి అని మాకు కూడా తెలుసు
మారి ఇంకేంది
ఆర్డర్ పెట్టు
అది కూడా నేనెపెడ పెట్టాల సార్ నేను పెడతా నువ్వు పేమెంట్ చేసుకోయితే
పేమెంట్ చేస్తే నువ్వెందుకు
నేను క్యాష్ ఆన్ డెలివరీ పెడతా
క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ లేవు నా కాడా
ఆన్లైన్ చేయి వానికి
ఆన్లైన్ అయితే నువ్వు చేసుకోగదా
నేను నాకు న నేను చెయ య్యా నేను తిన్నా కాబట్టి
నువ్వు చేయొచ్చు కదా
పేమెంటు చేయొచ్చు కదా
వేస్తే మంచిది గదా
హు హు ఏమి తో
ఏంటి
ఏం చేస్తా అంటానా
ఏం చేస్తానా ఏం చేస్తినా చెప్పు టైమ్ లెవెన్ థర్టీ అయితుందిమ్మా
అర్ధ కే
టైమ్ లెవెన్ థర్టీ అయితుంది
అయ్యా
మా అంటే ఇంకొక థర్ త్రీ కాల్స్ అంతే అరే నాకు చేయాలి కదా మమ్మ నేను చేయాలి కదమ్మమ్మ ఆ హలో
హలో ఎన్ని సబ్మిట్ చేయ్య సను మళ్ళ ఎంత చేసి వేస్ట్ అయితది
సబ్మిట్ ఏం రాట్లేదమా
నేను నీకు చూపిత్త ఆగు పైన ఎట్లా సబ్మిట్ అని
తర్వాత ఇదయిపో పెినంక
కాల్ అయిపోయినాక నేను నీకు వాట్సాప్ మెసేజ్ చేస్తా ఎట్లా
ఆ చెప్పు చెప్పు అప్పుడు చూస్తా
వాళ్ళు చేసినన్ని వేస్ట్ అయితయి అందుకే
అవును ఇవి ఒక టూ ఇయర్స్ తొ అయిపోతది ఇంక నాకు
ఆహ
అవును ఏమేమ్ కలర్ ఆ
ఎన్నయిపోయినయి
ఎయిటీన్
ఏటి ఎ ఏంటి
అర్ధం కాలే
ఎ ఇనే ఏంటనా
ఓ త్రీయొ ఫోరో
హ్ హ్ ఫోర్ అంటే సిక్స్టీన్
హ్ హ్హ్హ్ ఏమున్నది నీ కాడికే వచ్చింది పట్రాదు
నాయి ట్వంటీ అయితానాయి అలా ఆలయి ఎయిట్ ఈలయి ఎయిట్ సిక్స్టీనా
ఆ
ఇలా టూ
అమ్మో
మళ్లా ట్వంటీ మినిట్స్ అయి పొయినాక నేను ఒక కాల్ మాట్లాడతా
నీకీయ
ఆ
అయినా చేయడానికి కూడా లేవు నా కాడ ఇప్పుడు ఆ రెండు అకౌంట్లు వేస్టేనా
వేస్ట్ అంటే ఇగ నెక్స్ట్ ఇక ఫ్యూచర్ అదే ఇక వస్తే రావచ్చు
ఎంత కష్టపడి చేసినాం
ఎంత కష్టపడి చేసినవని ఏం చేద్దాం మరిఇగ
గట్లా చెప్తే ఎట్లార ఒక రోజు ముందు
అదేదో రెండు రోజులొ మూడు రోజుల ముందు చెప్తే కనీసం రెండు రోజుల ముందు చెప్ మూడు రోజుల ముందు చెప్పినా బాగుండు
అదా
సండే రోజు చెప్తే సండే మంచిగా కాకపోయినా ఎల్లుండి పెట్టినా అయిపోవు ఒక రోజు హాలిడే ఇచ్చి మంచిగా మీ తె చేసుకునేటట్లు
రేపు అంతా ఖాళీయే కదా
అరేవిపాగా సంట కూడదు
ఆ
సినిమా చేసుకుంటే కూర్చుంటే ఇగ ప్రిపరేషన్
అంతే కదా ఇగ
తే రేపు ఒక్క రోజు ఇత్తే పు
ఏం చేయలేము ఇగ మన చే మన చేతిలో ఏమీ లే
తే ఒక్క రోజే తెమంతే నీకి రేప్ సండే కదా కొంచం మండే అడటి
ఆ
చేస్తారు ఇంటికాడ చేద్దామంటే ఇంటికాడ కుదుర్ టారెరే
ఆ
కాదా
ఇంటికాడ అసలు ఎక్కడ
ఆ ఫస్ట్ దాంట్లో బ్యాలన్సు యెతావా
కరెక్టే అది కూడా తమరా కాడా బ్యాలెన్స్ లో నేను మాట్లాలేను అ
అంటే మీ ఫ్రెండ్ లెక్క మాట్లాడపోయానావ మీ ఫ్రెండ్ తోటి ప్రీతి సిస్టర్ చేసినా అయిపోవా అప్పుడే నాలుగు టాస్కులు అయిపోవ్
అది దాని పని లే మా
ఏ ఇంటి కదా వాళ్ళు బిజీ ఉంటరు నువ్ బిజి ఓకే
మళ్ళీ మ వాతంటే ఎట్లా బాగదు కదా
మీ మమ్మితో మాట్లాడికపోయినావే హు హు మైమ్యా తెసానడు మీ మమ్మీతో మా తరదేవో నావుసనట్ల
తే హే హే హి అది కట్ చెత్తది మా చెల్లె
ఆ లేదు చెప్పు ఇట్లా పది నిమిషాలు మాట్లాడ ఇంటికనే ఉంటావు కదా
ఆ
ఆ పది నిమిషాలు మాట్లాడతే అయిపోవ్గ మనతోటి
అయియుయురే
మరి మీ పిన్నికి కైనా చొప్పగా పోయినవా మీ పిన్ని అయినా మాట్లాడతాది కదా
మా పిన్ని మాట్లాడద్
అ
ఊ ఆళ్ళు కానే ఉంట నేను నేను ఉన్నప్పుడు రాలేద్
చూత్తే చూత్తరు ఏప్పపోయినవ్ మరి
అసల్ టైమ్ ఎక్కడ ఉంది జొప్పు
అ సరే టైం ఉన్నది కాని మనమే యూజ్ చేసుకోలేదు అఓ
ఓకే బాయ్
ఒక పక్క అది, ఒక పక్క ఇది
నయి
ఆ
నాయి భై
అర్ధంకట్లే,
బాయ్
బాయ్, టా టా
పోనీ నీజే